హలో
హలో నమస్కారంవండి
హు
జాబ్ మార్కెట్ సిచ్యువేషన్లు ఎలా ఉన్నాయి
ఆ
ప్రజెంట్ జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది
జాబ్ మార్కె
జాబ్ మార్కెట్ సిచ్యువేషన్ ఏం బాలేదంటారా
బానే ఉంది అనే ఉ
బానే ఉందా
ఉ
అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఫ్రెషర్స్ కి ఎక్కువ అవకాశం దొరుకుతున్నాయా లేకపోతే ఆ ఏముంటారు ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఎక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయా
ఫ్రెషర్స్ కి ఆఫర్స్ బాగా వస్తున్నాయి ఎందుకంటే ఒకరోజు చాలా ఒకరోజు
అ ఇప్పుడు ప్రెషెస్ కి ఎక్కువ ఆప రావడానికి కారణం చెప్తున్నాను చెప్పండి
ఇప్పుడు ఫ్రెషర్స్ కి చాలా అపర్చునిటీ కావాలంట ఓపెన్ జోస్ వచ్చేసింది డైరీ అప్డేట్స్ డైరీ జాబ్ అప్డేట్స్ అవస్ డైలీ జాబ్ అప్డేట్ అవాలానా డైలీ జాబ్ ఆటోమేటిక్ అప్లై చేయానా అలా ఏవ్ ఏ ఫాస్ట్
అ ఇప్పుడు ప్రెషెర్స్ డైలీ డే బై డే అప్డేట్ అవుతున్నారంటారా
ఆ
అందుకోసమే వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అలా దొరుకుతున్నాయా
ఆ
ఆ ఇప్పుడు ఒక ప్రెషర్ జాబ్ ఆ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర మినిమం స్కిల్స్ ఏమేమి ఉండాల
ముందు ఓట్ ఓట పటద సిలేదు ఒకటి సేల్ ఉండాలి
అంటే పర్టికులర్ స్కిల్ అంటే ఏంటి
బయిట జబ్ మాటే
ప్రధానం ఏం ఏ సిల్ పర్చందో ఆ సిల్ మీద పోతది అడ్వాన్స్ లెవెల్ లో నే
అంటే ఇప్పుడు ఈ బయట మార్కెట్ లో ఏదైతే మంచి భూమింగ్ ఉందో దాని మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకోవాలంటారా
ఉ
అంటే ఫస్ట్ ఫస్ట్ టైం జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్ నాలెడ్జ్ ఉంటే జరిగిపోతుందా లేకపోతే కన్ఫాగా డే ముందుగా నేర్చుకోవాలే
మళ్ళీ వర్షకితన
ఆ ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళేతప్పుడు సం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతదా లేకపోతే డెప్త్ గా అలా నేర్చుకోవాలి కన్ఫామ్ ఇంగ మొత్తం
బేసిక్ నాలేజ్ సరిపోది థర్టీ టు ఫార్టీ ప్రోబ్లం సాల్వి థర్టీ ఫార్టీ
అంటే ఒక థర్టీ టు ఫార్టీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే సరిపోతదా
ఉ
అంటే ఇప్పుడు కొంతమంది అంటారు ఆ ఓపెన్ సోర్సెస్ లో కూడా ఎలా చెక్ చేసుకోలో కూడా తెలియని వాళ్ళు ఉంటారు కదా
ఆ
ఆ వాళ్ళకి మీ ఇచ్చే సలహా ఏంటిది అంటే ఎలా సర్ట్ చేయాలి ఏ కంపె మీ గురించి ఎలాను
మీ ఇప్పుడు ఓపెన్ చేస్తూ పటికులరు ఫార్మ్స్ టైప్ టైప్ చేసి అది లింక్డిన్ ప్రొఫైల్తో లింక్ చేస్తే అయిపోతది
అంటే ఇప్పుడు కొన్ని ఎ మనం చెప్పు చెప్పు
ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి దానిలో గుడ్ నైట్స్ అని అప్డేటయి
అంటే ఇప్పుడు కావాల్సింది చాలా మంది యూట్యూబ్ ఛానల్ అలా ఎక్స్పీరియన్స్ అయి కూడా పో చేస్తున్నారు అండి
ఉ
ఇంకా ఇప్పుడు కొన్ని కంపెనీలలో లే ఆఫ్స్ అలా జరుగుతుంటాయి కదా య
ఉ
దేని వల్ల జరుగుతున్నా అనుకుంటారు ఏఐ రావడం వలన
అదియ అలు టైర్డ్ టయి పంతిగా అప్డేట్ ఆవటెల్ అలు
అంటే ఇప్పుడు ఫ్రష్ ఆ
మన జాబ్ వచ్చిందని స్కిల్స్ అప్డేట్ చేయట్లేదు అదా జబ్ కెల్తునం వస్తున్నాం అలా కాకుండా ఫార్టీ తౌసన్ అబ్ బట్ ఇధర స్టీల్ అప్డేట్ అవ్వలే
అంటే ఇప్పుడు ఒకసారి జాబ్ వస్తే ఇంకా స్కిల్స్ పెచ్చుకోవాలి అని మన ఆలోచించి డైలీ జాబ్కి వస్తున్నాం వస్తున్నాం అలా అలా ఉండేవాళ్ళని తీసేస్తున్నారా
అవును
అంటే ఇప్పుడు నా తెలిసి వాళ్ళకి జాబు హ్యాండిల్ చేయడం, మళ్ళీ కొత్త స్కిల్ నేర్చుకోడం అంటే కష్టమాకా ఈజీనైనా
ఉంచుత సంమవంది కానీ ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీస్ వచ్చేసాయ్.
ఆ
సపోట్ సపోటు ఫైనాన్స ఇప్పుడు ఫైనాన్స్ ద ఇండిపెండెన్స్ అవ్వచ్చు మనం జాబ్ చెయ్యకపోయినా ఇన్సూరెన్స్ టైమ్ అవిద్ది
ఆ అంటే ఇప్పుడు ఆ ఇప్పుడు ఫస్ట్ ఒక పది సంవత్సరాలు జాబ్ చేసాక, మళ్ళీ కుంటోలు ఒక వన్ ఇయర్ తర్వాత ఎక్కువ పెంచుకొని మల్లి వేరే కంపెనీలకి ట్రై చేయడం అలా చేయాలంటార?
హ్మ్మ్ మనం మనం మద్యలో జా వాళ్ళది ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి ప్రిఫరెన్ కూడా ఉంటది వాళ్ళది
అంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి ప్రిఫరెన్స్ ఎక్కువుంటది, ఎలా నేర్చుకోవాలి కంపెనీ వీళ్లకి ఏం కావాలి అనే అది కూడా ఎక్కువ తెలుస్తది కదా వాళ్ళకి
అవును
హ్మ్మ్ అందుకోసం ఇప్పుడు చాలా మంది అంటే కొంతమంది నిజమే అంటే మాకు జాబ్ వచ్చేసింది. ఇక చాలు ఇక్కడతో ఆగిపోవాలి అని ఉండే వాళ్ళుంటారు గదా
ఆ
అటువంటి వాళ్ళని లేవ చేస్తున్నారంతేనా!
అంతే
ఆ ఇప్పుడు మళ్ళీ కొత్తది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక జాబ్స్ అసలు జాబ్స్ ఇంకా ఉండవు అంటున్నారు నిజమే
బ్రో అటు ఇన్సల్ట్ అవ్వకు. డబప్ చేసేవాడు డబ్ప్ కడే కదా
అంటే మీర అన్నాను ఇప్పుడు జాబ్స్ కన్ఫంగా ఉంటాయి దాని డెవలప్ చేయడం కోసమైనా జాబ్లు ఉంటాయీ అంటారా
అవును
అంటే కామన్ గా కొన్ని కొన్ని ఉంటాయి కదా అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అదే కొన్ని జీరాక్ టాప్ లో అవన్నీ అలాంటివన్నీ వెళ్ళిపోతాయి గదా
అదే ముందు చెప్న్నారు ఆ సిల్స్ మనకి జాబ్ వచ్చిందని అప్డేట్ అవ్వకపోతే! ప్లే ఆఫ్ పోతాయీ జెప్తున్నాన
ఆ దానికి థగట్టు ఇప్పుడు ఆ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళు ఎక్కువ దేనిమీద ఫోకస్ పెట్టి అ ప్రశని మనం ఏఐ ఎలా వాడుకోవాలి నేర్చుకోవాలి అంటారా?
ఆ అవును చాలా మందిది పాం తంట త తెలుగు వాళ్ళు ఉన్నరు ఫామ్ రన్న ఇంగ్లీష్ టైప్ చేయడంమే కదా
ఆ అవును కాపోతే ఇప్పుడు నా తెలిసి ఇప్పుడు నీక ఏదైన్నా నా క్వశ్చన్ కావాలంటే నువ్ డైరెక్ట్ చార్జ్ జి పి టి కిళ్ళి నాకు ఈ క్వశ్చన్ కావాలి తగ్గట్టు ప్రాంప్ట్ టీమంటే అదే ఇచ్చిద్ది ప్రాంప్ట్ కూడా
మన అది ఇప్పుడు మీ ఏదో చెప్పాలంతే పట్టితేలా బట్ ఇ వే ఆఫ్ క్యూస్షన్ ఆ వే బట్టి ఇద్ద వే ఆఫ్ క్వషన్ అయితే మనము సంబంధించి నాశ్రయిస్తుంది
అంటే ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా దానికి సంబంధించ చ ఆన్సర్ ఇస్తుందింటారు అంతేనా
ఆ
ఎ ఎక్జాక్ట్ ఆన్సర్ ముటుకు కన్ఫమ్ వచ్చినరుక వచ్చ
ఉ అంతే
కొంతమంది గుర్తుగా దాన్ని నమ్మనేస్తారు కదా ఆ ఇంకా అంటే ఇప్పుడు ఎటువంటి కంపెనీలు బెస్ట్ కంపెనీస్ అంటారు అంటే ఎంఎన్సీ లా లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ సర్వీస్ బేస్డ్ స్టాటర్ప్స్ ఏ హలో ప్రోడక్ట్ బెస్ట్ కంపెనీస్ ఎక్కువ